మన ఊర్లో
ఆ
డైలీ ఒక పెళ్లి జరుగుతుంది డైలీ ఒక డీజే ఈ సౌండ్ ఇనుపడుతుంది
దాని వల్ల హెల్త్ కెంత ఎంత ప్రమాదమో తెలుసా ఆ డీజే హమ్స్ వాళ్ళ హార్ట్ ఎటాక్ ఉం బెనిఫిట్స్ ఏమి లో బెనిఫిట్స్ ఏమి లో అంత అంత హ డిజే డీజే మ్యూజిక్ వల్ల ఆ హార్ట్ పేషంట్స్ పేషంట్ లు వాళ్ళకైతే హార్ట్ అటాక్స్ వచ్చ వన్ ష సాంగ్స్ ఉంటాయి కదా సాంగ్ లాల
క్లియర్ గా లేదు నీ వాయిస్ చిన్నగా వసు
ఆ సౌండ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తే ఆ సౌండ్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చు చే ఉన్నాయన్నమాట ఉ అందుకే అవి సిటీలలో అయితే అవాయిడ్ చేస్తారు అన్నే లోఒక్కటి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు గాని ఆ సిటీలలో అయితే పర్మిషన్ ఉంటది పర్మిషన్ ఉంటది ఉ పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి ఆ ఫలానా టైమ్ వరకు ఆహ అట్లుంటది ఎక్కువైతే పల్లెల్లోలాగ అయితే ఎక్కువ టైమ్ అట్లా ఇష్టం వచ్చినట్ లో బాణా సంచా పేల్చడం ఉ ఇష్టం వచ్చినట్ డో డ్యాన్సులు వేయడం అది గొడవలు వాడడం మా ఇలాంటివి ఉన్న ఉన్నట ఉన్నచా చా ఆహా
ప్రమాదకరం
చాలా స్టేట్స్ లో డిస్ట్రిక్ట్స్ లో చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఆ డిజే
ఈ మధ్య తగ్గింది అనుకుంట కదా ఈ మధ్య ఇంతకు ముందు ఉన్నంత లేదు
చాలా మంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్క నున్నోళ్లు కూడా చాలా మంది హార్ట్ అటాక్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటోళ్లు చాలా మంది చనిపోయినారు కూడ న్యూస్ లో చాలా ఇన్
నిజంగా అ నిజంగా ఏ చచ్చిపోయినారా జస్ట్ వన్ డే డీజే కి
ఆ వన్డే కాదు వన్ ఎన్ ఏంది అంట సౌండ్స్ అనేవి అట్లా ఉంటాయన్నమాట ఆ సౌండ్కి ఈ వైబ్రేషన్ ఆ అట్లా ఇట్లా అయితే అనమాట అందుకే సిటీలలో పర్మిషన్ తో అందుకే సిటీలలో అయితే పర్మిషన్స్ ఆయన పల్లెటూరు వాతావరణంే బాగుంటది అక్కడండి అక్కడన్న
న్న ఊరికే ఒక ప్లేస్ పె పని చేసుకుంటా అయితే
ఈ కాలంలో పెళ్ళిళ్ళంటే ఊరు మొత్తం తీరగా కుండా ఊరికి తెలియకుండా ప్రపంచానికి తెలియకుండా ఎవ్వరు చేసుకోరు కదా
అది కూడాడా పెైట అంటే డ్రమ్స్ కంటే డ డ్రమ్స్ బెటర్ డ్రమ్స్ బెటర్ అదిన్కాంటే
ఇప్పుడు బ్యాండ్ మేళ పత్రర్లతో ఎవరు ఇస్తున్నారు అందరుూ డి
చె అంటే రజిస్ మెలమ వేమ ఏత్ర మాదాకరం కాద
అవి సాంగ్స్ సన్నాయం మేలాలే అవి విన్న సంొపులు ఉంటాయి కదా ఇవి అన్నని లిరిక్స్ సాంగ్స్ ఆ బ్యాండ్ మీలా అయిన్నా కూడా మంచి మంచి సాంగ్స్ పాడతారు కదా ఇమోషనల్ గా మస్వి
ఆ సన్నైతే బాగు
వాల్యూం తగ్గించుకొని మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాగుంటాయి వినసొపుగా అదే డీజె అయితే ఎంత ఆ ఇవి డిజైన్ రిమిక్స్ రిమిక్స్ అయ్య ఇట్లాంటాయి కదా
సౌండ్ లేకుండా
సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఆ ైట్స్ ఫక్స్ లైట్ ఫక్స్ కల్ల కళ్లక్ వడి మీదవడి నైట్ టైమ్స్ డే టైమ్స్ ఏదైనా అ అది కా గరమ అైనది కదా చ చాలా మంది ప్రాణాలు పోయిన ఘటనలో మనం చూస్తున్నాం
ఎప్పుడు చూడలేదు నేను
ఈ పెళ్ళ సీజన్ అంటే ఇంకా డీజే రాయిల డీజే ఇక డబ్బాయి డబ్బు
నిజం మన మన ఊర్లో ఈసారి ఎక్కువ పెళ్ళిళ్ళు లేవు అనుకుంట కుండా
ఎంతకే
ఉన్నాయో లేదో సో డీజేలు ఉండొచ్చు ఉండకపోవచ్చు
ఉ ంటగ
పోయినా
మీకు తెలుస్తలేదు అంతే ఇంకంటే బయట పో కదా
ఓ తెల్సా నీకు ఎవరికైనా పెళ్ళి అవుతున్నాయి మన ఏరియాలో
లే ఫ్రెండ్ మీకు తెల్సా నాక ఎవరూ విన్ అయినారా ఈ రోజు ఆ సచ్చా
సరిగా వినపడట్లేదు
బుక్స్ చెప్పు
ఆ తాత చని ఈరోజు చనిపినడు కదా ఈ రోజు చనిపోయిన తాత ఆయన ఆయన ది ఇంకా మన్ను జరగాల ఈ రోజు రేపు జరుగుతందెమో ఎవరి కోసమో వెట్ చేస్తున్నారంటారు
ఇదే నింగరాలనా అయినద తెలుసులే మేడం
ఆయన కొడుకులు ఎక్కడో ఉన్నారం చాల చలు తెలుసా ఆయనకి
హైదరాబాదె ఏం చేస్తున్నారు ఇంతకి హైదరాబాద్లో
పనికె పోతారు గా వాళ్లు
అంటే నార్మల్ లేబర్ వర్క అట్లా
వాళ్ళకి ఒక్కరే ఉ లేదు కొడుకు ఇద్దరులో ఒకరు అంటుచారు ముగ్గుర ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక కొడుతున్నాడు అంతె
మరి ఎవరి కోసమ అబ్బా ఒకరి కోసం ఆపినారంట ఈ రోజు
కుంటి రవి కుంత రవి కోసము కుంటి రవికి నేను మామావరుస అవుతాను
వచ్చ కౌ కనిపలా అబ్బా వచ్చిన
సండ్ల్స్ సండ్విల్స్ ప అమ్న్నా
వచ్చినారనుకుంటా
వగ
మార్ని ఇప్పుడు ఇందాక సాయంత్రం కొడుకులు వచ్చింది అనుకుంటే ఇంటి దగ్గరికి ఎవరో జాన్గాడ విజయ్ విజయ్ గాడు విజయగాడచ్చినడ అనుకో మన ఇంటి కాడికి అప్పుడు అర్థమైంది
అట్లనా
ఆ అయితే వచ్చేసుంటారు అదేం పెద్ద దూరం లేదు కదా
అ లేరు అయినప్పుడే ఎందుకు పెట్టినార అబ్బా అ వాళ్ళ ఏ నాకు తెలిసినంత వరకైతే ఎవ్వరులేరు
ఎవరొబ్బా నాగుడా పేరుటేల్డు ఇన్నగాని పేరు అమ్మా అమ్మా జెప్తూందే మర్చిపేయినా
ఊ
పుడుకి ఓవర్ నిదురా ఓవెళ్లారు అందరు తిరుక్కుంటూనే ఉన్నారు అందరు కట్టాల మీద కూర్చుకున్నారు
అవునా
మాటలు పెట్టుకొని ఏరియా మొత్తం ఇప్పుడు కూడా స్టిల్ది తాక్కట్ ఉంది కదా శాంతి మొన్న చని పిల్లోడొచ్చి కల్పపానలా పోలాకట్ట వాళ్ళ కతని మీద ఇంకా వట్టే ఉన్నారు మాట్లాడుకుంటూ ఉండారు ఇంతసేపు తిరుక్కుంటనే ఉండ్రు అందరూ
ఓ ఇద్దా బయట అకోడ ఏ టైమ్లా బయిట లోపడ
అవునా నేను బయటే ఉన్నా ఇంతసేపు
అయిపోయింది లేవో లాస్ట్ ప్లేసెస్
ఏం చేస్తుందిఫుడ్డు
అల్లరే అల్లరి
బర్డే కి ఇట్లాంటి డ్రెస్ తీస్తున్నారు కొన్ని
ఏం లేదు నో షాపింగ్ నో బర్డేస్ నో కేక్స్
ఈ సారీ వెతుక్కొని పెట్టేసింటవ్ లే ఆల్రెడీ షాపింగ్ కూడా చేసేసింటావు ఆన్లైన్ షాపింగ్
నో మదర్ ఇండియా ను అడుగు కావాలంటే
మదర్ ఇండియాని అడిగిన నువ్ చేసేస్తావ్ ఆల్రెడీ సెలట్ చేసేసి పెట్టేసింటావు మేబి మనీ వచ్చేది లేట్ నీకి మనీ వచ్చేస్తే ఇంకా పెట్టేస్తావు ఆర్డర్లు ఇంగ
ఆ వేస్తావా
నావా మరి సారీ
ఎప్పుడేస్తావ్ మరి అమౌంట్
ఏం ఏది అమౌంటా
ఉమ్ ఫోన్ పే గూగుల్ పే
నేను ఎందుకు వేస్తా ఫోన్ పే సంపాదించు ఈరోజు
షాపింగ్ చేయడానికి
కుండకప్పులు తెచ్చుకుంట
ఏమో తలీదు ఇంగా ఏం క్లారిటీ లేదు ఇంగ దాని గురించి ఆలోచిస్తున్నా ఏమో అర్థం కావట్లే నో ఫంక్షన్ నో హెయిర్ కటింగ్ ఫంక్షన్ లేదు హెయిర్ కటింగ్ లేదు ఏం లేదు
ఎందుకు
అంతే అది ఆహ్ ఇంకేంటి విషాలు
విషాలు కప్పలు తిరుగుతున్నాయి బయట
అయితే కోసుకునీ తిను కమ్మగా ఉంటాయి కూర
వానకాలం చిన్న చిన్న కప్పలు వస్తా పడతాయి తెలుసా చిన్న చిన్న కప్పలు
ఇక్కడే ఉందా
ఎస్
పోయిందా
కడిగిన తిన్న కింద ఇప్పుడే